హలో హలో ఇప్పుడు మనం విహారయాత్ర స్థలాల గురించి మాట్లాడుకుందాం
ఓకే
నేను ఎంతైనా నాకు ప్రకృతి అంటే ఇష్టం అందువల్ల ప్రకృతి ప్రకృతి అంశాలను చూసుకుంటే ప్రకృతిలోది మనం చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా ఆరంభిస్తే మనం ఈ ఈ గుహలు ఇంకా ఈ కొండలు
అదే విధంగా దేవాలయాలు
అవునవును ఇంకా ఈ మనం ఈ విస్త వి కొన్ని ప్రదేశాలు చూసుకుంటే చూడగానే మన ఆకర్షిస్తేస్తాయి అలాంటి ప్రదేశం చాలు మనం ఎంతసేపు ఉన్నా కూడా మనకు ఎటువంటి కానీ పోవాలి అన్న అంశం మే గుర్తుకు రాదు అలాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో
నాకైతే ఫస్ట్ మొదటిగా ఆ లో ఆ ప్రదేశాన్ని చూస్తే పోవాలి అనిపించింది కేదార్
ఆ కేదారనాథ్
అవునవును
అక్కడ చాలా బాగుంది ఎలా అంటే ఆ పదహైదు ఉ కిలోమీటర్ టర్లు మనం నడక దారిన వెళ్ళాలి ఆ వెళ్ళే దారిలో చాలా ఆ చాలా చూడాల్సి వస్తుంది ఎలాంటివంటే ఐస్ మంచూపర్వతాలు
అవునవును ఏదైతే మీరు చెప్తున్నారో ఇలాంటివి మంచు మంచు దారులు కావచ్చు మనం ఆ జల కింద వా నీరు ప్రవహిస్తున్నప్పుడు దాని మీదగా నడుచుకుంటూ వెళ్ళడం ఇంకా ఇంకా కొన్ని ప్రదేశాలు నీటిలో నడిచేది కూడా ఉంటాయి ఇలాంటి అనుభూతులు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి మన మనసుకు
అవును మనసుకి ప్రశాంతత కలిగిస్తాయి అలాంటి చోట్లు అలాంటి ప్రదేశాలు అదే విధంగా ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడానికి భయపడుతుంటారు ఎందుకంటే అక్కడ ఈ ఏ పరిస్థితులు ఎలాంటి స ఎలాంటి పరిసరాల్లో ఎలాంటి ఆ ఆపద్ అవేంటి ఉమ్ కలుగుతాయో తెలిదు.
అవునవును ఇదైతేమీ రీజన్
ఎందుకంటే రావడా వర్షాలు అయ్ వర్షాలు ఎప్పుడొస్తాయో తెలీదు వచ్చినప్పుడు ఆ మంచుగడ్డలు కాబట్టి అవి ఎలా కరుగుతాయో, ఎలా ప్రవహిస్తాయో అనే ఒక భయంతో అక్కడికి వెళ్లాల్సి వస్తది అదే విధంగా అక్కడికి వెళ్తే చానా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే విధంగా మనం దర్శన్ని గూడా ఆ దేవున్ని గూడా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అదే విధంగా కొన్ని సంవత్సరాలకి దట అక్కడ ఆల్ ఇలానే భారీ వర్షం రావడంతో అక్కడ ఉన్న ఒక దేవాలయం ఒక్క చుక్క గూడా చెదురు పోకుండా అలానే స్థితిలంగా నిలబడింది. అంతా ఆ గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్ న్న గుడిసెలు కానీ పిల్లలు గానీ అన్ని వర్షంలో మునిగిపోయాయి కానీ ఒక్క ఆ గుడి తప్ప
ఏంటి మీరు స్థలాన్ని చెప్తున్నారా అది చానా ప్రత్యేకమైనది, అంత ఎందుకంటే ప్రకృతి అనేది ఒక వరం అందులోను ప్రకృతితో ఇలాంటి కూడుకున్న కొన్ని స అనుభూత్ భూతుల నిస్తుంది అన్నప్పుడు దానికంటూ ఒక ప్రత్యేకత అనేది ఎప్పటికి అలాగే ఉంటుంది ఇంకా నా నా
నా ప్రకారం చూసుకుంటే ఇంకా ఈ చెట్లు అడవులు ఇటువంటి ప్రదేశాలు గూడా మనకి ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఆ నందాన్ని కలిగిస్తాయి, ఎలా అంటే మనం పారుతున్న సెలయేర్ల దగ్ దగ్గర ఆడుకోవడం కావచ్చు, అక్కడ ఉన్న అన్ దమైన వాతావరణాన్ని అక్కడ ఆస్వాదిస్తూ ఇంకా ఈ చెట్ల కింద ఆడుకుంటూ చెట్ ట్లు ఇంకా ఈ పచ్చదనం అవునవును ఇన్ అవును ఇంకా అక్కడ అడ్ అడవిలో ఉన్న జంతువులు కావ
ఆ అక్కడ కొన్ని కొత్త కొత్త జంతువులు వల్ల కొన్ని చ కొన్ని ఉత్సాహంగా పాల్గొంటాం కొన్ని కొన్ని చూడటం
అవునవును ఇంకా ఈ సహజ సిద్ధంగా మనం అడవిలో చూసుకున్నట్లయితే ఆ జం తు జింకలవి కావచ్చు ఏదైనా కొన్ని నెమలి పించాలు అవి అలా తిరుగుతుంటే మన కళ్ళకు ఎంత ఆనందంగా ఉం టుందో ఇంకా కొన్ని కొంగలు కావచ్చు ఇలా ఎన్నో వివిధ రకమైన పక్ష్ క్షులను కావచ్చు జంతువులను మనం అడవిలో చూస్తూ ఉన్న కొద్ది మనకి ఎంతో సంతోషాన్ని ఇస్ స్తాయి ఇంకా చూసుకుంటే ఇంకా చిన్న చిన్న చెరువుల్లో కావచ్చు ఏదైనా కొలనుల్లో తామర పువ్వులు చూడ్డము ఇంకా ఇలాంటి చేపలు అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ వాతావరణము ఇలా ప్రకృతి అనేది సహజ సిద్ధంగా మనుషులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి ప్రదేశాలను చూసి చూస్తూ చూస్తూ ఉంటే ఇం
అవునవును ఇలాంటి ప్ర విదేశాలకు పల్లెటూరులో వాళ్ళకన్నా పట్టణంలో ఉండే వాళ్లని అక్కడికి తీసుకెళ్తే వాళ్
అవును ఏదైతే మనం చూసుకుంటామో పల్లెటూరి వాతావరణంలో ఇవన్నీ అనేది సహజసిద్ధంగా కొన్ని ఉంటాయి అదే మనం పట్టణ వాతావరణంనికి వచ్చేసరికి ఇలాంటి కొన్ని అంశాలు మాత్రమే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి ఎందుకంటే వాళ్ళకున్న జీవన శైలి చాలా హడావిడిగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానినికిే ఎ ఎంతో సమయం తక్కువ ఉందని భావిస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో నుంచి వాళ్ళు వాళ్ళకంటే కొంత సమయాన్ని ఇచ్చి ఇలా ప్రకృతితో గడప గడపాలని ఆశిస్తుంటే అది చాల వాళ్ళ కష్టంగా అనిపిస్తుంది ఎప్పుడైతే ఇలాంటి పల్లె వాతావరణంలో ఉండడము కొంచెం ఆ వీళ్ళకి ఎట్లా అంటే
పరిసరాలు చాలా ఆనందాలు అందాలు అద్భుతాలు జరుగుతా ఉంటాయి మన ఆ నేచ ఆయ కాు
అవును ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అలాగే ఈ పల్లె వాతావరణంలో వీళ్ళ చాలా అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పనిని వాళ్ళు చేసు కుంటారు వాళ్ళకంటూ ఎంతో సమయం ఉంది అన్నట్టు ఒక అనిపిస్తుంది అప్పుడు ఇలాంటి కొన్ని ప్రదేశాలను చూస్తూ ఆనందిస్తూ తన తమ జీవితాన్ని గడుపుతుంటారు పట్టణ ప్రజలకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికే టైం టైం అనేది సరిపోదు కాబట్టి ట్టి వాళ్ళు ఎంతోో అన్న కొంచెం బాధ అనే భావనలో ఉంటారు ఎందుకంటే మనం చూడలేకపోతున్నామే మనం లేమే అన్న ఒక భావనలో వాళ్ళు బాధపడుతూ జీవితాన్ని సాగిస్త వస్తూ ఉంటారు
అదే విధంగా వాళ్ళు రోజు ఒకటే పనేచ్చేసి పొద్దున్న ఐదు గంటల వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకి వచ్చి ఇలా చేసి చేసి చేసి చాలా కలిసిపోయి ఉంటారు ఆ అ అందువలన మనం కొత్త ప్రపంచానికి తీసుకు కెళ్తే వాళ్ళు చాలా సంతోషంగా భావిస్తారు ఇలాంటి ప్రదేశాలకి పల్లెటూరులో కానీ ఇలా అంటే ఆ సంందే బహార యాత్ర
అవునవును మనం ఇంకా ఈ జలాశయాల గురించి కూడా కొంచెం మాట్లాడుకుంటే ఈ జలపాతాలు ఇది అది మనం అక్కడ ప ఆ పట్టు ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ జలపాతం పై నుంచి పడు న్న సందర్భాన్ని చూస్తూ మన మనసు ఎంత పొంగిపోతుందో ఆ జల్లా జలపాతం పడుతుంటే పక్కన రాళ్ళ మీద నీళ్ళలు
అదే విధంగా జలపాతంలో మనం తడవడం ఎ మంచిది ఎందుకంటే అవి ఎన్నో ఆయుర్వేద మొక్కలను దాటుకు కొని దాటేసి ప్రవహిస్తూ రాళ్ళు రొప్పలు ప్రవహిస్తూ నాకు
అవునవును ఏదైతే నువ్వు అంశం ఇక్కడ చెప్పావో ఈ ఆయుర్వేదంగాగా కొన్ని మూలికలు లేదంటే కొన్ని పదార్థాలను మనం నీరు అనేది దాటి వస్తుంది కాబట్టి ఆ నీరు మనకు కూడా ఎంతో కొంత మేలు అనేది చేస్తుంది మనం అన్నింటిలో ఉండడం కావచ్చు అన్నిటి వల్ల చడవడం ఇలాంటి అంశాలు మనకే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి
తాగడం వల్ల చాల ఆరోగ్య లాభాలు అవ్వాల ఉంటాయి కానీ ఇప్పుడున్న జనరేషన్ అలాంటివి నీళ్ళని చూస్తే ఆ ఏదో ఏదో రకంగా భావిస్తారు వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు దాని గురించి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఉపయోగించుకోవడం ఎక్కువ శాతం
అవునవును ఎందుకంటే మనం ఇప్పుడున్న ఇప్పుడు చూస్త కూర్చున్న సమాజం ప్రకారం ఇప్పటి తరం వారు ఎలా అంటే వాళ్ళ కంటూ స్వచ్ఛంగా ఉండాలి ఏదైనా కూడ అలా ఉ ఉండడం మురిగిగా ఉండడం కావచ్చు లేంటే సహజ సిద్ధంగా ఉండేది అంత మంచిది అ అన్న ఒక భావనలో వాళ్ళు బ్రతికేస్తున్నారు ఇలాంటి ఇలాంటి భావనలు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకు సహజంగా ఉన్న వాటిని ఆస్వాదిద్దాము అలానే దాన్ని మనసుకు స్వీకరించి ఆనందాన్ని పొందుదాం అన్న భావన రాదు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు తీసుకోలేరు అంత స్వేచ్ఛగా దాన్ని అందుకని వాళ్ళు దన్లని వద్దు ఇది తప్పు లైక్ అంటే ఇది బాగుండదు ఇది బాగలేదు అన్నట్లు చెప్తూ పోతూ ఉంటారు
అవునవును నువ్ చెప్పింది నిజంగానే అదే విధంగా మనం ఇంకా ఆ ప్రయాణించే ప్రయాణించేటప్పుడు కొన్ని కొన్ని అద్భు చూస్తాం ఆ సాయ సాయంత్రం సూర్యాస్తమం అదే విధంగా సూర్యోదయాలు కొంతమంది సూర్యోదయం సూర్యాస్తయం చూడటానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్త స్త ఎందుకంటే ఇలాంటి సంతోష ఇలాంటి సన్నివేశాలు మరి ఎప్పుడు అంటే సరిగ్గా చూడలేరు అనే స్థితుల్లో వాళ్ళు అనే పనిగా ఆ లీవ్ తీసుకొని కంపెనీలో ఇలా వెళ్తా ఉంటారు మనసుకు ప్రశాంతత కోసం
అవునవును ఏదై అయితే మనం అంశాన్ని నువ్వు చెప్తున్నావో ఇలా కొన్ని స కొన్ని సందర్భాలను చూడడం కోసం ఎ ఎంత దూరానికైనా వెళ్ళవాలి అన్నది ఆ భావన ఉంటుందో అది మనిషిని ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు చేయడానికి దోహదం పడుతుంది అదే మన మనసుని భావనను గురి చేస్ మనం చేయాలి ముందుకు సాగాలి అని నా నేనైతే నేను నాకు అనిపిస్తుంది జీవితంలో ఇలాంటి కొన్ని కొన్ని ప్రదేశాలు ఉంటాయి మనం ఖచ్చితంగా చూస్తే మన జీవితానికి ఎన్నో రకాల సందర్భాలలో ఏదో చిన్న వెళతులను కూడా అలాంటి సంతోషాలు పొందడం వల్ల మనం దాన్ని పూర్తి చేసుకోవచ్చు మనిషి జీవితం అన్నది అన్నింటితో కలిపి కల ముడేసి ఉన్న జీవితం మనం ప్రతిదాన్ని ఒక వైపు నుంచి ఆస్వాదించడం కంటే ఏ ఏది ఎలా ఉందో దాన్ని అలాగే ఆస్వాదించి ఉన్న సంతోషాన్ని ఇంకా పంచుకుంటూ మన
ప్రకృతితో అప్పుడు మన జీవితం అనేది ఎన్నైనా ఉండనీ కానీ కొద్ద గొప్ప సంతోషంగా మన జీవితాన్ని సాగిస్తూ బ్రతకచ్చు అన్నది నా అభిప్రాయం
అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమైన ఒక ఎత్తైన పర్వత ఒకటుంది అదే మన ఆంధ్రప్రదేశ్ హిల్స్ అని ఒకటి ఉంది అది కూడ
అవునవును
పసరా గమనిస్త అంతే చాన హృదయానికి చాన ఆస్త
సరే